హలో
లో
లో
లో బాగున్నవారా
బాగున్నా నువ్ బాగున్నవా
బాగున్నా
ఏస్తున్నవ్ కాళి నువ్వేం చేత్తనవ్
ఏముంది ఏమ్ లేద్ ఇప్పుడే స్కూల్ అయిపోయింది ఇంటికచ్చిన
ఉహు
తిన్నవా
ఏంలేదింకా మద్ అంటే పొద్దున్న తిన్న
ఆహ్
పొద్దున తిన్నా ఇంకా ఇప్పుడు తిన్లేదు నువ్వు
తినలేదింకా అక్కడే తినచ్చేసిన
ఉ టైమైతుందీ గా ఎందుకు తిన్లే ఇంకా
అక్కడ్తిన్నా మా మేడం పజ్జొన్న రొట్టే చేస్తే తిన్నా అక్కడే
ఆ
వెళ్ళే దారిలో వాళ్ళ ఇల్లుంటే అక్కడ తీసుకెళ్ళిల్లు అక్కడే తిన్నం వచ్చేసినం తిరుగుతున్నం ఇగ అన్ని స్కూల్ వాళ్ళు తిరుగుతున్నారు ఒక్క స్కూల్ అననికి బాధెం లేదు గాని
అయిపోలే ఇంకా తిరుగడం
అయిపోదిగా లేదు హాలిడేస్ లేవ్వు డైలీ వెళ్ళడమే
మొత్తం అంటే అయి స్కూల్ అయిపోయినప్పట్ నుంచి
ఆ స్కూల్ అయిపోయినప్పన్నుండి తిరగడమే మధ్యలో ఒక్క త్రీ డేసే ఏమో ఇచ్ ఇచ్చినా అంతే అదైనా మొత్తం ఎండింగ్ అయిపోయినంక ట్వంటీ ఫోర్ కి అయిపోతే ఆహ థర్టీ అయిపోతే థర్టీ నుండి ఎమొ ఒక టూ డేసో త్రీ డేసో ఇచ్చిండ్లంతే హాఫ్ డే స్కూల్ స్కూల్స్ అప్పుడు కూడా హాఫ్ డే స్కూల్ అయిపోయినాక రెండు సెషన్స్ డైనాల్డ్
ఓకే
అప్పుడు ఆఫ్టర్నూన్ వాళ్ళ ఆఫ్ర్నూ తిరిగేది ఆ ఈవినింగ్ వాళ్ళు ఈవినింగ్ ఎవరి ఎవరి రూట్ వాళ్ళకి వేసి
మరి అవుతున్నాయ అడ్మిషన్స్
ఓ చాలానే హస్టల్ వాలే ఎక్కువ హాస్టల్ ప్రిఫరెన్స్ బాగుంది ఫుడ్ బాగుంటుంది మాకు
మ్మ్ టూ హండ్రెడ్ మేంబర్స్ ఉంటారు ఇంకా ఇప్పుడు ఇంక ఎక్కువ దగ్గ్గర హ్రెడ్ మెంబర్స్ అవచ్చు
ఓ మై గాడ్ పెద్ద స్కూలు
ఈ స్కూల్ అనే ఆస్టాల్ ఉన్నది ఈ స్కూల్ అనే కాదు ఈ డిస్టిక్లో ఉన్న అన్ని స్కూలాల హాస్టల్ ఉంది మ్
పొయ్న్నవా మరి ఇంటికి
ఎలిన్డ్ర మొనన్నే ఏలినా ఈ నిన్న నైట్ వచ్చినాం వన్ వీక్ ఉన్నా ఆ వన్ వీక్ ఉన్నా టీటీసీ ఎగ్జామ్ ఉండే మొన్న టీటీసీ ఎగ్జామ్యే తర్స్ డే రాస్నా నాట్లే వండ బల్లె
ఓ ఎవ్వలోళ్ళు
నేను అన్నాయ్య ఇంకొక టెన్ డేస్ ప్రిపేర్ అయితే బాగుండు గాని
అందుకేనా మొ టర్స్ డే ఉత్సవా అనేది అడిగింది అదేనా
ఏంటిది
అంతక ముందు కా ల్ చేసినప్పుడు థర్డ్స్ డే వస్తావా అని అన్నావు జన్కకి
ఆహ ఆ
నార్మల్గానేనా
అక్కడికి హన్మకొండకా
ఆ
ఆ దానికోసమే ఒకవేళ వీలైతే వద్దాంగానీ మస్తు ఎండగోడ్తా ఉంది ఏ మద్దతు అన్నగా నేనేలాది తీసుకుంటూ టువెల్కి అయిపోయింది ఎగ్జామ్ టువెల్ నుండి అంత ఇగ రావడానికి మస్త్ ఇబ్బంది అయింది ఎ కాసేపు షాపింగ్ పోయినా షాపింగ్ మాల్ పోయినాక కాసేపు అక్కడ ఉన్నాం చిన్న చిన్న సామాను ఉంటే కొనుక్కున్నాం
ఏం ఏం కోన్నారు
స్టార్ట్ అయ్య ఇంటికి వచ్చే వరకు కాస్తానే కాల మన్నుడు కాదు ఇక ఏమి లేదు ఇంట్లొకే చిన్నోళ్ళకి ఒక రెండు చెర రెండు డ్రెస్సులు తీసుకున్నాం ఇంట్లో సామాన్ లిక్విడ్ అవి ఇవి సబ్ సోప్స్ సరఫ అ ఇంతక సామాను తీసుకున్నాం
ఇంకా మళ్ళీ ఎప్పుడు పోతావు మళ్ళీ ఎప్పుడు పోతావు ఇంటికి
ఇ ఇప్పట్లో లేదు ఇక అసలు హాలిడేస్లు లేవు రేపు ఎళ్ళండే హాలిడే నాకు అసలు యాక్చువల్ వ్మో వాలు ఈ రోజు రేపు హాలిడే ఇస్తారని లేకపోతే ఇంకా టూ డేస్ ఉండే వస్తాం అడు చాలా బతలాడిండు ఉండమని కాగాని నేనే ఏమోతి చేప్పేసొచ్చిన ఇక లీవ్ తీసుకుంటే డబ్బులు కట్టే
ఆహా ఇప్పుడు అంటే ఈ ఇప్పుడు సమ్మర్ లో కూడా కాలకుయులేట్ చేస్తారా
హుమ్ సమ్మర్ లో కూడా ఏసీ లె ఎలిందే పెట్టేయడం మీగతా అంతా చేసేయడమే
ఫ్రీ లేదు అసలు సమ్మర్ హాలిడేసే లేవు మీకైతే
హాలిడేస్ లేవు సాలరీ ఇస్తాండు కదా సార్
హా మా కూడా లేవు మాకు కూడా హాలిడేస్ ఎక్కడా లేవు
ఇంకా ఏంటి ఇంటి దగ్గర విశేషాలు హాలో ఇంటి దగ్గర విశేషాలు ఏంటి అని అడుగుతున్నా హలో హలో